హలో
బాగున్నార అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి మీరే చేస్తున్నారు అండి
మేమేం చేయ్యట్లేండి ఖాళీ
అవున
మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు అండి
హలో
అక్క ఏం లేదు క్క ఖాళీ, మీరేం చేసినారు
ఏం లేదండి ఇప్పుడే కారు పనికి వెళ్ళ చ్చమండి తిన్నమండి పని వెళ్లి
ఏం కర్రీ చేసారు
దోసకాయ పచ్చడా అండి
దోసకాయ్ పచ్చడి ఎట్ల చేసారు
దోస్కాయ్ చెక్కుదీసి
హ్మ్
కలిగి తీసేది ఉంటు కా తుర్ముది తీసేది అలా తుర్మాలండి దోసకాయని కూడా తుర్మిన తర్వాత జీలకర ఉప్పు కారం ఎల్లిగడ్ దాన్ని వేసి దంచాలి మెత్తగా ఆ మిశ్రమాని ఈ దోస్తకాయ్ ఈ తురుముకు పట్టియాలండి మ్ పార్ వచ్చిన తర్వాత పోపుతో తాలింపు చేసుకోవాలి, కడాయి పెట్టి అందులో నూనె పోసి కొన్ని పల్లీలు, ఎండు నిరపకాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కొన్ని ఎల్లిపాయలు వేసి, పసుపు వేసి ఈ మిశ్రమాన్ని అందులో కొద్సేపు వేడి చేయాలని పచ్చివాస పోయేదాకా
ఓకే అది బాగా టేస్టీగా ఉంటుంద అండి ఇలా చేస్తే
ఆ చాలా టేస్టీగా ఉంటదండి పిల్లలకి అందరికి ఇష్టం
పిల్లలు ఇష్టంగా తిం తింటారా
మీరింక
మేము వట్టి చేపల పులుసు
తింటారా అండి మీరు
నేను తింటా
ఎలా చేస్తారండి దాన్ని ప్రిపేరు
అవ్వి ఏం చేప్పల్లో తెలీదండి. నాకు మ్మ్ మార్కెడ్లో కనిపించినప్పుడు తీసుకొస్తాం, అంతే వాటి పేరేం లేలియదు. హ్మ్ మ్మ్ అవి
పెన్సిల్ మిషిన్ గురించి తెలుసా అండి. మీకేవన్నా
లేదండి. ఎవర్లో దీస్కొచ్చారంటగా ఊర్లో
అవునా మీ ఊర్లో దీస్కొచ్చారాండి.
ఇక్కడే ఎవ్వరో దీస్కొచ్చారంట, కదా
తీస్కొచ్చారాండి.
అవునా నే హ్మ్ తీస్కొచ్చారని జెప్పారు. కానీ ఏం తెలియన్ మరి ఎలా రన్ అవుతుందంట అండి. ఏమైనా దెల్స్ తెల్దా మీక్ కా
ఆన్ తెల్సిందండి. పెన్సిల్ కాస్ట్ వచ్చేసి హ్మ్ ఇరువే ఐదు పైసలాండి.
న్యుఓకే
హ్మ్మ్
ప్రాడక్ట్ మళ్ళీ షేల్ చేయడం. ఇలా వాళ్ళు దీస్కెళ్
మెట్రీయల్ వాళ్ళే ఇస్తారండి. వాళ్ళే కొనుగోల్ జేస్త్ త్తారండి. ఇ ఇయెడం వాళ్లేే వాళ్ళే కొంటారు. ఆ లేదండి. జనగాంకి వెళ్ళి మనమే ఇ చ్చి రావాలండి.
మనమే చ్చేస్ రావాల్లే తీస్కరావడం తీస్ క్రా అంటే, మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ చేసిన్ తర్వాత ఇచ్చేసి రావాలే.
ఆ అవునండి. చార్డన్ర్ చార్జెస్ అన్ని మనకేనండి. మళ్ళా మనం త్యారి చేసి ప్లెమ్ పెన్స్ శీలల్ల దానికి, కలర్ కరెక్ట్ అంటకపోయినా కరెక్టు షేప్ప్ రాక పోయినన్ నీట్ గా లేకుంన్నా డిస్కనెక్ట్ చేసేస్తారండి. లెక్కలోకి రావ అవి పెన్సిల్లు
మర్యాన్ రా అట్లా మనకి లాస్ అయిపోతది, కదాండి.
ఇగే అవునండి. చేస్తానప్పుడే కరెక్టు గే చేయాలండి. గంటకి నాలుగు పెన్సిల్ రెడీ అయితేయంటండి.
గంటకి నాలగు అదే ప్చ్ అంటే ఇవ ఇట్లావ్ పవర్ తో జేస్తారా, లేకపోతే నార్మల్గా
నార్ మెషిన్ లనే నార్మల్గానేనండి చేయడం అన్ని ప్రొడక్ట్స్ అందులో ఏసి స్విచ్ ఆన్ చేస్తే అవ్ వే అడి అయి వస్తాయి అట్
కరెంటుతో చేయడమే కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే నడుస్తది మిషిన్
లేదు అది ఊడవాలి ఎప్ప టికీ కొంటరని గ్యారంటీ మనకు తెలియదండి ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఆపేస్తే మనం ఏం చేయలేం కదా
అవును అట్లా కొంచెం గ్యారంటీ ఉన్న వాటితోనే చెయాలండి మళ్ళీ మనకి ప్రాజక్ అ మా అమ్మ మిషన్కి ఓన్లీ మిషన్కి ప్రోడక్ట్, కో చే ప్రొడక్ట్ కొన్నప్పుడల్లా మళ్ళీ మనీ అట్ల కొంచెం లాసే అయి తది కావచ్చు కదండి మరి
దాన్ని లక్ష ముప్పై వేలు పెట్టి కొనాలి దాని ఇంట్రెస్ట్ పోతలేదా అండి యాడ దా నెలకి రోజుకి రెండు మూడు వందల వరకు చేయొచ్చు అనన్ టాల టండి అందులో మనకి ఎన్ని కరెక్ క్ట్ యితే యో ఎన్ని
అయినా కొంచెం లాస్ అయిపోతుందండి
చాలా లాస్ అయిపోతుంది ఇది ఒత్తుల మిషిన్లు కూడా వస్తున్నాయి కదండి అవి ఎవరన్న తీస్ కొచ్చారా ఇక్కడ
లేదండి
ఎవరు తీసుకురాలే ఈ స్టీల్ పీసులు గిన్నెలు దోమడానికి పీసులు అవి కూడా వస్తున్నాయి్ కదండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్ న్నా నేను
అందరూ తయారు చేసే వాళ్ళు అయితే కొనేవారు ఎవరండి వాడే వాహ్
అవునండి అవి ఇక్కడ అంటే కొంచెం మన దగ్గరలో ఏం లేకపోతే చేసుకుంటే కొంచెం బెనిఫిటే ఉంటది కావచ్చండి అందరుూ వాడేటివి కదా అవి ప్పుడు ఇంట్లో దోమ్ గిన్నెలు దోముకోడానికి ప్రతి ఒక్కరికి కావాల్సిందే కదండి ఫీజులు
అవును
అయితే వన్ ల్యాక్ పెట్ పెట్టేస్తే మెటీరియల్ విత్ మిషిన్ ఇస్తారంట అండి
ఉ మరి విటన్ వాళ్ళు తీస్ కుంటారు కొంటార
ఆ రిటర్న్ మళ్లీ వాళ్లే ప్రోడక్ట్ తీసుకెళ్తారంటండి
ఉ అలా అయితే బెస్
మళ్ళీ ఒక ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా కూడా మనకి దగ్గరలో షాప్లు ఉంటాయి కదండి వాళ్ళతో కూడా కొంచెం పరిచయం ఎంచుకుంటే షాప్ అవి వేయొచ్చండి
అవునండి నీళ్ళు ఎవరు రా పారుబోష్ ది
కొంచెం మనకు ఒక షాపులలో వేయడం స్టీల్ పీసులు చాలానే పోతాయి కదండి స్టీల్ పీసులు మామూలు గ్రీన్ కలర్ పీసులు ఉంటాయి కదండి అవి చేసుకుంటే కొంచెం బెనిఫిటే ఉంది కదండి ఈ పెన్సిల్స్
అవునండి
వాటి ప్రోడక్ట్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి వాటితోని మిషన్ మళ్ళీ మనకి కరెంట్ తో పని ఏం లేదండి మనం మనం ఇట్లా ప్రెస్ చేసి చేసుకోవడమే
అవునా అట్లయితే ఈజీనే అండి
పని కూడా ఏం లేదండి మనం ఇప్పుడు గ్యారలు చేసినప్పుడు
కద అండి ఎప్పటికైతే కరెంట్ ఆన్ లో ఉండదు కదా ఎప్పుడు పోయేది తెలవదు ఎప్పుడు ఉండేది
అవునండి మనం ఇప్పుడు గ్యారెల్ చేస్ తం కదండి అట్లా ప్రేస్ చేయడమే అండి అది ల పెట్
ఆ అవునండి
అందులో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయడమే అండి కూడా కొంచెం మెటీరియల్ ఇట్లా రౌండ్ ఇస్తున్నారండీ వాళ్ళు స్టీల్ తీసి అది అందులో పెట్టేసి దాని వరకే రౌండ్ ఇట్లా ప్రెస్ చేస్తే మంచ్ పీస్ లాగా అవి ప్యాక్ అయ్యి వస్తుందండి అందులోనే షేప్ లాగ వచ్చేసి షేప్ వస్తుంది మళ్ళీ మనం బౌల్స్ లాగా పెట్టేస్తే అందులో ప్యాక్ అయ్యి వస్తుందండి మనం ప్రెస్ చేస్తేనే
అవును
అదే కొంచెం బెనిఫిట్ గా ఉంది కదండి ఈ పెన్సిల్స్ కన్నా
అట్నే ఉండాలండి
పెన్సిల్స్ ఏమంతా అనిపియట్లేదండి మీరు చెప్పేదాన్ని బట్టయితే
నాకు కూడా చాలా మంది అలానే అంటున్నా అండి నేను కూడా చూడలేదు వెళ్ళలేదు కాని చూస్ న వాళ్ళు అమ్మిన వారు తెచ్చినామే అంటుందండి
అయితే కొన్ని స్టీల్ పీస్ లో వేసుకోవడమే బెట్ టర్ ఉన్నట్టుందండి ఇప్పుడు అందులో చూస్తేనే అయితే అది కొంచెం బెనిఫిట్ గానే అనిపిస్తుందండి హుమ్ ఇంకా ఏమన్నా లేదండి మీక్ ఉందా
ఆ ఉందండి
తీసుకోవాలనుకుంటున్నా అండి నేను
చిన్న మేకరా పెద్ద మేకరా అండి
చిన్న మేకర వద్దండి పెద్ద మేకరే తీసుకోవాలి
అంతే అండి దేనికైనా యూజ్ అయిద్దది
పె పెద్ద మేకర్ తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటదండి ఏవి ఏవైనా కుట్టుకోవచ్చు కొంచెం
ఊమ్
డబల్ కుట్లు వేయడం అవి ఇవి కొంచెం వస్తాయండి
జలుబు చేస్
అదేం లేదండి ఈ లడ్డు పాప నాకు ఏదో తెచ్చి చ్చిందండి అది నోట్లో పెట్టుకునే వరకు దగ్గొచ్చేసింది
ఉమ్ హు
ఏమో చిప్స్ కొనుకొచ్చిందండి వాళ్ళని ఆడిపియడం కోసం పిల్లలకి చిప్స్ కూడా పెట్టొద్దండి ఈ ప్లాస్టిక్ కాలుస్తే మొత్తం ప్లాస్టిక్ లాగా వస్ అవునండి
హుహు అన్నీ కలుషితం అయిపోయినాయండి
అ అది ఒకటి నోట్లో పెట్టుకునేసరికి దగ్గొచ్చేస్తుందండి జలుబు ఏం లేదు
హుమ్
మీ ఫ్రెండా అండి లడ్డుపాప్
ఆ అవునండి
టారండి
ఇక్కడ మేమిద్దరమే ఉంటాం కదండి ఇంక ఇటు సైడ్ ఎవరు ఉండరు
అవునా అండి
ఈ పేరు మెన్షన్ చేయొద్దు కదా అండి అందుకే ఇప్పుడు అట్లా చెప్తున్నామండి ఆ క్యూట్ నేమ్ పెట్టామండి ఇవి యాప్ యాప్ వల్ల ఆమెకి
హ్మ్ స్వీట్ నేమ్ తీయండి
స్వీట్ గా పిలుచుకుంటామండి మా లడ్డు పాపని చాల్లే అందండి
హ్మ్ లాఫింగా అండి
తింటుంది అనేసరికి లాఫింగ్ వచ్చేసిందండి ఆమెకి
ఊహూ
మాట్లాడుతుంటే కూడా అట్లనే లా ఫింగ్ చేస్తాదండి ఆమి కొంచెం ఊర్కే ఊర్కే లాఫింగ్ చేయడం అంటే ఇష్టమండి ఆమెకి
అది ఒక హ్యాబిట్ తీయండి ఆమెకి
అవునండి
నవ్వు ఆరోగ్యానికి మంచిదే లేండి
ఊకే ఊకే ఏమి నవ్వదండి ఎప్పుడో ఒకసారి ఓకే అండి బాయ్ నెక్స్ట్ కాల్లోగలుద్దాం
సరే అండి